హలో
ఆ చెప్పండి ఆ
అదే ఈరోజు మీషో లో ఆఫర్స్ పెట్టారు కదా, సెవెంటీ పర్సెంట్ ఎయిట్ ఎయిటీ పర్సెంట్ ఏం చూ చూడ్ లేదా
ఆ చూసాను గానీ అవి సెవెన్టీ ఎయిటీ పర్సెంట్ అన్నా కానీ అంత్ అంత పర్సంటేజ్ ఏం లేవు టెన్ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజే ఉన్నాయ్
ఆ అవును అంటే ఈ రోజు త్రీ డేస్ ఏమో పెట్టారు, అంటే క్వాలిటీ ఎలా ఉంటాయో. డ్రెస్సులు బాగుంటాయి ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేసుకున్నారా.
ఆ మీషోలో బానే ఉంటాయి ఎక్కువ ప్రోడక్ట్స్ నేను మీషోలోనే తీసుకుంటాం.
అవునా ఇందులో ఫ్లిప్కార్ట్ అందులో ఎట్లుంటాయి ఎప్పుడన్నా అందులో మేలా దిస్
ఆహా మీషోలో అయితే కాస్ట్ తక్కువ పడతది ఇవి ఇవి కూడా బాగుంటాయ్ ప్రొడక్ట్స్ కూడా బాగుంటాయ్ శారీస్ అయి అయితే ఫ్యాబ్రిక్ బాగుంటది
ఆ ఒకసారి చూడండి ఒకసారి కిడ్స్ కి కానీ ఇప్పుడు ఉగాది పండుగ ఉంది కదా.
ఆ
ఎయిట్ డేస్ ఏమో పెట్టారు ఆఫరు
ఎయిట్ డేస్ ఉందా
ఆ ఎయిట్ డేస్ ఉంది నేను ఈరోజు పొద్దున్న చూసాను అప్పుడు ఒకటి చేసుకున్నాలేండి చూద్దాం ఎట్లెట్లో అని. మీరు ఒకసారి చూడండి ట్రై చేయండి.
ఆ నేను చీర ఆర్డర్ చేద్దాం అనుకున్
ఆడ ఆ పాపకి బాబుకో ఎవరికన్నా అట్లా చూడండి.
ఆ సరే అండి నాకు ఇంకా పెళ్లి కాలేదండి పాప
అహ అవునా ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఆ
అంతేలే అవ్గా కిచెన్ వేర్ ఏమన్నా ఆర్డర్ పెట్టకపోయారా లేకపోతే.
కిచెన్ వేరా ఏమో అండి ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదా అని బట్టలే చూస్తన్నాను.
అదేలే బట్టలు కూడా రే టింగ్ ఫోర్ పర్సెంటేజ్ ఎప్ బావున్నవి చూడండి తక్కువ ప్రైస్ లో
అదే అదే లేండి నేను ఈరోజు అదే ఫైవ్ పర్సెంట్ ఏమో ఉండే అది చూశాను ఆ ఒకటి చూసాను చూద్దాం ఆ చూస్తాలేండి ఒకవేళ నాది వచ్చి నుంచి చెప్తాలేండి ఎట్లా ఎట్లనో చూసి మీరు చేస్తురు గానీ
ఆ సరే సరే ఏ కలర్ ఏ శారీ తీసుకున్నారా
ఆ లేదు లేదండీ డ్రెస్సేను కుర్తా సెట్టేనో రెడ్
ఆహా కుర్తా సెట్టా
అవునవును ఆ చున్నీనేండి నేను మ్యారీడ్డేను నేను చున్నీ లేకుండా తీసుకొను చున్నీ ఉండేదే.
ఆ ఓకే
ఆ
అదే చున్నీ వర్క్ అచ్చిందా ప్లెనా
ఆ ప్లే కాటన్
కాటనా
కాస్టా అ సెవెన్ ఫిఫ్టీ అండి
సెవెన్ ఫిఫ్టీయా అదే బయట అయితే ఎంత ఉంటదో
ఆ బయట ఉంటే ఉంటుందేమో అంతే ఓ నైన్ హండ్రెడ్ థౌజండ్
ఆ అంతే ఉంటదా
ఆ
బాగుంటే తీసుకోవచ్చు మీరు మీకు ఓచ్చిన తర్వాత చెప్తే నేన్
ఆ సరేలేండి చూస్త లేండి చూసి మీకు ఒకళ ఫోన్ చేస్తలేండి ఆ ఓకేలేండి థ్యాంక్ యూ అండి
ఆ సరే